ఆ ఏం చెప్తన్నవురా
ఏం లే క్క హ్ బయటికి పోయచ్చినా స్నా చాయ్ వేట్టినా
ఇందాకలా ఫోన్ జెసిన రెండు సార్లు
చేసినావు గాని బైటికి పోయిన బస్
బయ్ అహా వాష్రూమ్ పోయినవా అదేలే ఏటువోయింద మరి సాయంత్రం డ్యూటీ పాయిండ్ర్రెమో అని అనుకున్నాలే
ఉ హ్ పోలే
ఏయాల బోలే అటు సాయంత్రం పోవుడు లేదా హలో హలో హలో హలో హలో హలో హలో ఆ ఏంద్రా మాట వినపడతలే
లేదు సిగ్లన్ నాకడ రా
వోచ్చిన బయట టికీ
ఆ బయటికెర
బయటికి వోచ్చిన
హ అదే నీ వాయిస్ ఇన వాడుతలే ఏం చెత్తనావు
ఏం చేయట్లే ఇగో గిన్నెలు బయట వేసినా ఎండ కొడుతాంది గిన్నెలు కడుగుదామంటే
ఆహా
నీకే కాల్ చేసిన నీకు ఏది అన్నా ఒకటి ఐతది కదా అని
ఆ పత్తా అయ్యిపోయిందా
పత్తి అయిపోయింది ఏడాన్న గుబ్బు ఉన్నది ఏమో తీయ్యలేగా మిరపకాయలు గేడింగ్ ఉంటే చేసినాం ఇయ్యల
ఆ
ఉష్ అయ్యా కు వామిటింగ్స్ అయ్యితనాయ్ స్కూల్ వోలె ఇవ్వాల
అయ్యో ఏమైంది
ఏమో అంతా తిప్పినట్టయింది రాత్రి రెండింటప్పుడు ఒకసారి వాంటింగ్ చేసుకున్నాడు
ఉ
పొద్దున్న చేసుకున్నాడంట ఇగ మళ్ళీ ఒకటే ఫోన్ చేత్త అంటే పదకొండున్నరకే ఇంటికి వచ్చినం ఇయ్యల
ఉహు
ఇంటి దగ్గరే ఉన్నాడుగా
మరి దేనికి అయింది ఏమనా వె తిన్నాడ అవన్నా వేరే
ఏం లేదు నిన్న పూల్లనా అభీ శనగ పప్పు ఏదో చాక్లెట్లు ఐస్ క్రీమ్ అవి తిన్నాడు కదా ఏదో పల్లె ఫుడ్ వాడికి నిన్న
అదే అరుగలే ఇగ
ఆరగలేదు రాత్రి వాంథింగ్ చేసుకున్నాడు ఇంగ పోతండు స్కూల్ పోతండు రెడీ అయినలే గాని
ఉ
దేని వల్లనో వాంటింగ్ అయింది ఇగా
ఉహు
కున్నా నిద్రపోతాండు ఇగ
ఉహ్ ఇ పిల్లగాన్ ఎండకు తిరు కూడా నీళ్లు తాగి తాగి అట్
ఆ నిన్న అంత తిరిగిండు ఎండకే తిరిగిండు రా నిన్న మధ్యాహ్నం పడుకోమంటే
ఉ అదే ఎండకు ఇరుగుతే కూడా అట్నే నీల్ తాగు కుండా తిరుగు తారు అది పెయిల్స్ కి వచ్చినట్టు తో
అదే
ఏం కూర అండినవు
కూర బెండకాయ ఫ్రై చేసినారా
స్పెషల్ తేలే నేను ఇయ్యల టమాటా
టమాట వండినవా
ఉ ఎలా టమాట పోలామేనా
నిన్న తెచ్చుకున్నాం స్పెషల్
ఆహా నిన్న తెచ్చినావా
నిన్న తెచ్చుకున్నాం నిన్న పొద్దున్న పొంగల్ అయిపోయింది మధ్యాహ్నం మటన్ తెచ్చుకున్నాం
ఆహా
ఇవాళ శుక్రవారంమయినాయా
అదే
హ
లా తక్కు ఉన్నదా
ఉందిరా ఇప్పుడే కాలు చేయాలని చుతాన్న కూడా కొద్ది ఆనక చెస్తాని ఇక
నేను కూడా న ఇ చేయాలే
ఆ చెయ్యి నాకు కొద్దిగా ఆయన కన్నా చెయ్యప్పండి నీ ఇష్టం
నీకు పన ఐతే ఏత్తా
ఆ సరే చేయరాదియాలా రాత్రి అప్పడకేను నిద్ర వచ్చినట్టే అయింద్రా లేకపోతే ఫోన్ చేద్లు చెయ్యమని
అదే న కూడా అే అనుకోకు మీ కూడా ఇ అన్నదిస మా నిదరాచ్చి నేను కూడా పనుకునే ఉన్నా
ఆ పగులు పడుకోలేదు పొద్దున లేసడు అైతంది పగులు పడుకో లే నిన్న అసలే ఇవలాన్న కొద్దిసేపట్లో ఉరికిినాగాని
రేపున్నద పని చెలో
ఓ రేపు కాయలు పోయిస్తాను తజ కాయలు పోపితాను రేప్పటి నుంచి
మన
గంగాల్ పిల్లళు
హ
జంగాల్ పిల్లలు కాదు ములుగోళ్ళు
హ
ములుగోళ్ళు వత్తండ్రు రేపు
పడుసద పదలుు
ఏ పది రోజులు పట్టదరా చాలా మందే ఉన్నారు వాళ్ళు ముప్పై మందకా
ఆహ
ఎన్నిరోజులు పడతాది తో ఎకరమే కదా
మొత్తం తేజనేన
ఎకర మొత్తం తేజానేర ఇం కొద్దిగా సహము త్రీ ఫోర్ వన్ కూడా ఎకరం అంటే పాతిక తకువ రెండు ఎకరాలుగా చేనది
ఆహా
మితా తీ ఫోర్ వన్ ఎకరం తేజ ఉంటది
అ
అట్లా త్రీ ఫోర్ కొక్కయనే కొత్తి మీ రెండుసార్లు కో వచ్చసినాం ఇప్పుడు
ఆ రెండు సాల పోసర కదా
ఊ అంటే అప్పుడు పచ్చికాయ దిగలే ఫస్ట్ సారి కోసినప్పుడు మొత్తం.
ఊహు ఇప్పుడున్నాయ అక్క పచ్చికాయాలు మరి
ఉన్నాయ్ పచ్చికాయలున్నాయ్.
నీళ్ గడతారా మరి
కట్టినం మొన్న కట్టినం వారం అయితాంది మళ్ళీ పెట్టాలి.
అదే పెట్టుర్రి.
ఇన్గేమో అంత బాగలేవు గాని ఆ
పెట్టు బడి మందమన్న ఎల్లద్ధక్క.
ఊ ఏ మస్థ్ బొచ్చడి పెట్టుబడులుు అయితాన్నాయ్ తక్కువైతానియరా,
అదే మరి
ఒక నాలుగు వేల ఐదు వేల మందులు మందు బస్తాలు అని లెక్కలు చూసుకుంటే ఆయి ఆడికే వాత్తయి కాని ఇక అట్నే చేసిన కష్టం అన్న మిగులుతదని
అంతే మరి ఇగదికా ఆమె ఉండకుండా ఏదో
అద్ ఆ హు
ఊ
అట్నే బాగాలేదు పచ్చికాయ ఒక చెట్టుకు నాలుగు కాయలున్నయ్ ఒక చెట్టుకు లేవు అట్లున్నాయి.
ఊహు అదే కొన్ని ఎర్రవ చెట్లులో పోసార్ల వాళ్ళక్కొల్లకి కూడా
అస్సలే పోయి ఎర్రబడ్డ చెట్టుకు అయితే ఎర్రబడ్డ చెట్టు ఫస్ట్ సారే అయిపోయింది మొత్తం తెంపుడు. సగం మంది వాటి కోసమే తెంపించినాం.
ఊహు
ఇక రెండోసారి ఫస్ట్ సారి అందుకే అంత దిగలే ఇక రెండోసారి అంటే మళ్ళీ ఎమ్మట నాల్ రోజులకే కోసినం కదరా
ఊ
ఈ చేయిదగలే సారికి మొత్తం పండియన్నట్టు రెండోసారిగా
అదే
ఆ కాయ మళ్ళీ కోసినం అన్నట్టుగా అంటే ఒక్కసారి కోసేది రెండు సార్లు అయింది ఈ సారి లెక్క
అదే సర్లక్కది కూడా అంతే మీరు కొషేటప్పుడే కొద్దామనుకున్నది. మీరు నాగమనక్కోలు కొసేటప్పుడే కోద్దాం అనుకున్నది ఇక వాళ్ళ కంటచ్చింది కదా
ఆ అప్పుడు అంట వచ్చింది కదా
అంత అంతే కొబ్బరికాయ కొట్టలేదు ఇక అంటులు ఏం కొడతాం పసిమఅంతా అని అ
ఆ
ఇగ ఇంకోసారి క్లూటాయినమాది.
ఆ అంతే ఇగ అదే లే ఒకసారి దిగేది రెండు సార్లు దిగింది మాది వాళ్ళ ఒకసారి తక్కు అన్నట్టు రెండు సార్లు
హమ్
పచ్చికాయ ఉన్నద మామూలుగా ఉంది ఉంది కావచ్చు కదా
ఆ ఉన్న చెట్లకు ఉన్నాయి అక్కలేని చెట్లకు లోవు
హా
ఇ మంచిగానే ఉన్నాయి ఉన్న చెట్ల బా బానే గట్టిన కాసాయి హమ్
మొత్తం మనోలేనా మీరేనారా
జంగాల్ పెళ్ళోళ్ళు మొన్న ఇరవై రెండు మంది తెల్ల పదకొండు మంది ఇయళ పదిహేను మంది
ఆ
ఆ రోజు ఎనిమిది మంది
రోజు ఎనిమిది మంది పోతండ్ర
హమ్
అంటే ఇంకెన్ని రోజులు పడుతది
రేపు అయిపోద్దాక్క రేపు తేజ అయిపో పోతాది త్రీ ఫోర్ వన్ అయిపోతది హమ్ సింగల్ బట్ నున్నది
సింగల్ దొండకాయ ఎంతసేపూ కోస్తారులే రెండు మూడు రోజల అయితే అయిపోతది అది కూడా
ఆ అంటే అవి ఉన్న చెట్టుకు కొంచెం పండినాయి కానీ ఇంకొక చెట్కు అట్ల కొంచెం మల్ల కాయలు ఎక్కువ ఉన్నది ఇంకొ అయిదుదారు రోజులు ఆగితే
ఆహా
కోపితది అట
అవుదుదేమైతేగా
హ అవుతాదటా
హమ్ హమ్
కొంచం మా కొంచెం అన్న వక్కలీ కద అక్క
అదే కాయ కొంచెం మంచి రెడ్డుగ రావాలి
ఆ ఇంకా రాలే అంటే వచ్చినాయి ఎక్క్కో చెట్టుకి ఒక్కో చెట్టుకు అట్లున్నాయి
ఆ
అద అవుతాడంట మాన రోజు మినుం బికిస్తాడంట మినుం బీ కిచ్చినాక
ఆ
కాయలు కోపిస్తాదట
అదేలేే ఉహు ఎప్పుడైతేనేంలే ఆ హ
ఏమో వానలు మబ్బత్ అత్తాందని భయపడతారు వాళ్ళు కూడా
మబ్బు కోసం ఆగుడ అయితు అండ్రు ఒక పట్టలు తీసుడు పట్టలు వేసుడు పట్టలు తీసుడు పట్టలు వేసుడు సరిపోతాంది మాకు కూడా
నిన్న మ బ్బు క్ నిన్న మబ్బుకు వాళ్ళ ద అయితే పట్టల కింద నీళ్ళు ఆవిరిట్ల వచ్చింది
అవునా హమ్
రాధికక్క చేసింది నాకు
ఆ
చేసింది ఒక రెండు అడగ పదు నిష ఒక పది సెకన్లు పదిహేను సెకన్లు మాట్లాడింది
మరి ఏమైంది మరి మళ్ళీ
మళ్ళీ
మ్
అలో వందలేదు ఇంగ నాకేమో ఇట్లా పడతారేమొ ఈ మెసెజు
టైం పడు టైం పడుతాందా ఆ
సంగన ఆమె కట్ అయిందంట మరి
అయ్యో ఎప్పుడు ఇప్పుడు చేసింద అక్క
మధ్యాహ్నం రెండు గంటలకు చేసింది
చేసిండా
మ్ పిల్ల వాళ్ళందరూ ఇగ పొయినంక నె ఏమో చేసింది
ఆ సిగ్నల్ లేదేమో అక్క దాంట్లో
ఆమెద నదే ఆమెదంటనె లేదు అక్క అయితే నాకు ఇట్లా పడతనే ఉన్నాయ్ నేనే పది సెకండ్లు అయిపోయి పదకొండో సెకండ మోక్కటి చేసినా ఇంగ
ఆ
కడి చేేసి ఏందక్క ఇప్పుడుదాంక మసలు మాట ఇన పడదతలేదు మంచి దాక అంటే నేను ఎప్పుడో కట్ చేేసిన్రా కట్ కాలే కదా నేన అన్న
ఆ
న కట్టగాలి ఆ మది
అదే లే ఒక్కోసారి సిగ్నల్ లేక కూడా రాట్లేవు అట్లా మ్ సిగ్నల్ మంచి ఉంటేనే వత్తాన్నాయ్ అ అ ఎన్ని ఉన్నాయరా ఇంకా
నా వి ఇంకా పదున్నాయి అక్క
ఆ పదున్నయ
ఆ నీకు ముడు ఇయ్యాలన
ఆ మూడా నాకు వచ్చేది రెండా రెండు అనుకుంటారా నిన్న చేయలేవు నాకు
మరి మూడు
ఆ మూడు
మూడు తక్కకు మూడు ఆ సరే అక్క
చేద్దు మళ్ళీ చెత్తావా కొద్దిగాన చెత్తావా నీ ఇష్టం
ఆ కొద్దిగా అయినంక కేత పట్టు